గుడ్ ఆఫ్టర్నూన్ అండి
గుడ్ ఆఫ్టర్నూన్
ఏం చేస్తన్నారు
ఏం లేదు కాళీయే
అవునా తిన్నారా
ఆ పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా తిన్నారా మీరు
తిన్న అండి ఏమేం తిన్నారు
నేను ఇడ్లీ మీరు
నేను దదోజనం తిన్న పెరుగన్నం
ఆహా
అవును మనది సిపి జెట్ ఎగ్జామ్దిి ఎడిట్ ఆప్షన్ వచ్చిందంట తెలుసా
ఆ తెలీదు దాని డేటా అయిపోయినట్టుంది కదా
ఉందంట మీరేమన్నా ఎడిట్ చేస్తే చేసుకోండి
చూస్తా నేన్ మా అన్నయకి మల్లి చెప్తే నన్న అక్కడికెళ్లాడు అంట
కానీ మీకు తెలుగు హార్డ్ అనిపిస్తది అన్నారుగా
కానీ నాకు జోలజీ తీసేయాలని ఉంది
అవును అసలు మీరు అది నేను ఒక కోర్సు చెప్పినా కదా అది ఎందుకు అప్లై చేయలేదు
నేను ఇప్పుడు అదే అనుకుంటున్నా సల్చీ తీసేసి అది పెడదామని అనుకుంటున్నా
ఆహా అప్పుడు ఎందుకు చేయలేదు అసలు నాతో చెప్పింది కదా చేస్తాని
అప్పుడు అందులో ఒకటే దాంట్లో చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా ఒకవేళ వన్ వీక్ చదవచ్చు అనుకుంటే పెడదామని అనుకున్నాం అందులో మనకు నచ్చింది ఏదన్నా ఒకటి అంటే అందులో ఎందులో మంచి స్కోప్ ఉంది ఏది కొంచెం ఈజీగా బెటర్గా అయిపోతుంది నాకు అప్పుడు అర్థం కలేేదు మా అన్నయ్య నేని అడిగితే ఏమన్నాడు అన్ని ఒకటేసారి చదవరాదు అనుకుంటా ఏదన్నా ఒకటే పెట్టుకోవాల్సి ఉంటది అది ఇదని చెప్పండు
అవును బట్ నేను దాన్ని సిలబస్ చూసిన సిలబస్ నార్మలే ఉన్నది కెమిస్ట్రీ ఉన్నది ఒక ఫార్టీ పర్సెంట్ ట్ ఏమో టెన్ పర్సెంట్ ఏమో బేసిక్ ఫిజిక్స్ ఉన్నాయి ఇంకా మిగతా ఫిఫ్టీ పర్సంట్ ఎట్లున్నాయి తెలుసా టెన్ పసెట్ జల్జీ టెన్ పర్సెట్ వట్ని టెన్ పర్సెంట్ బయోకెమిస్ట్రీ అట్లున్నాయి టెన్ టెన్ మార్క్స్ కి
నేను ఇప్పుడు అదే అనుకుంటున్నా ఈ జల్ జాల్చి తీసేసి అది పెడదామని అనుకుంటున్నా
అబ్ చూస్తే చూడండి ఎడిట్ ఆప్షన్ ఉందంట మనకి ఇందాకే ఒక ఫ్రెండ్ చెప్పింది
ఉందా ఆ నేను చెప్పి చూస్తా ఆ మా అన్నయ్యకి
ట్రై చేయండి ఇంకా డేట్ అయిపోతే కష్టం కానీ మన రిజల్ట్స్ ఎప్పుడు ఇస్తాడో అసలు అర్థ అయితలేదు జూలై డా కా అంటున్నాడు
ఏమోగా మా అన్నయ్య వాళ్ళు అంటే థర్డ్ ఇయర్ అయిపోయినప్పుడు వాళ్ళది ఫస్ట్ వచ్చంది అంటే ఫైనల్ ఇర్స్స్త ఫస్ వచ్చి సెకండ్ ఇయర్ ఇం ఫస్ట్ ఇయర్ వాల్ల కొంచం లేట్ వచ్చ
అవును మనకు కూడా అట్లనే వచ్చింది అంటే మనం అప్పుడు కాలేజ్ జాయిన్ అయినాం గుర్తుంద జాయిన్ అయిన ఇప్పుడు ఫస్ట్ వాళ్ళకు వచ్చేసింది
అవును అండ్ ఇప్పుడు మనది కూడా ఈ గ్యాప్ లో వచ్చేస్తుందివచ్చు అనుకున్నా
అవును అసలు సిక్స్త్ సెన్ రిజల్ట్స్ అంట ట్వంటీ డేస్ లోనే ఇవ్వాలంట వితిన్ ట్వంటీ డేస్
ఆ మన ఎక్సమ్ ఎప్పుడు మార్చ్ లో అయిపోయింది కదా
అవును
టూ మంత్స్ అయిపోయింది ఇప్పటి థర్డ్ మంత్ రన్ అవుతుంది మన ఎగ్జామ్ అయిపోయి
అవును ఇంకా నేను సర్చ్ చేస్తే జులై లో కూడా రావచ్చు అని అంటున్నారు
ఆ ఇ నెక్స్ట్ ఇయర్య మన
కా జులై లో ఇస్తే అప్పుడే మనకి ఎగ్జామ్స్ అయిపోతాయి కదా కౌన్సిలింగ్ పెట్టుకునే వాళ్ళు ఉంటారు ఇట్లాంటాయి వేరే ఏం చదవాలను డిసైడ్ అయ వాళ్ళు ఉంటారు
అవును
ఉ
బట్ ఒక్కళ కౌన్సలింగ్ తర్వాత మన రిజల్ట్స్ వచ్చి నా మనకేం ప్రాబ్లం ఉండదు అనుకుంట ఎందుకంటే అది పైైనుంచి వస్
అవును కానీ బ్యాక్ లాక్ వాళ్ళకి ప్రాబ్లమ్ అవుతది వాళ్ళకి డిసైడ్ చేసుకునే స్కోప్ ఉండదు కదా ష్ దేవుని దయ వల్ల అందరియి వెళ్ళిపోవాలి బ్యాక్ లాగ్స్
హా
అంటే స్కోప్ లేదు
కాదు బ్యాక్లాగ్ ఉంటే మనం నెక్స్ట్ స్టడీస్ కంటిన్యూ చేయలేమా
అవును నాక్ అదే డౌట్ మేబి డిగ్ ఇది ఫైనల్ ఇయర్ గా చెయ్యలేమనుకుంటా ఇది క్లియర్ అయినాంకనే లేదు క్లియర్ అయినంకనే నెక్స్ట్ డిగ్రీ అంటే కాకముందే ఎల్లా రాస్తారు కాకముందైతే రాయ రాదనుకుంటా
అవునా
ఇంటర్ కూడా టెన్త్ కూడా కాకముందు చేయనియారు గుర్తుందా టన్త్ క్వాలిఫై కాకపోతే
అహ అది తెలుసు కానీ ఇంటర్కిి క్వాలిఫై కాకపోతే డిగ్రీకి పంపారు అని అట్లా
లేదు ఆ ఇంటర్ లో ఆ ఫస్ట్ సప్లిమెంటరీ ఉంటదా ఫస్ట్ ఫెయిల్ అయితే సప్లిమెంటరీ ఉంటది టది సప్లిమెంటరీ లో కూడా ఫెయిల్ అయితే సెకండ్ ఇయర్ కి అలో చేస్తారు సెకండ్ ఇయర్ లో మళ్ళా సప్లిమెంటరీ పెడతారు
హా
ఇప్పుడు క్లియర్ చేసుకోవాలి మనం ఇగ లేకపోతే మళ్ళీ జ్ ఆగాలి మళ్ళి సప్లిమెంటరీ ఎక్జామ్స్ వరకు అందుకే చాలా మంది డిస్కంటిన్యూ చేస్తారు డిగ్రీ ఇగ అక్కన్నే ఆపేస్తారు కంటిన్యూ చేయాలి అ కానీ మ నా ఇంకా ఫ్రెండ్ ఏమైతదో
చూడాలీ తనది కూడా ఎల్లాలి అని
ఏళ్ళితే మంచిగ ముగ్గురం ఒక్కకాడ చదువుకోవచ్చు
హా
తనయి ఇంకేంనున్నాయి
ఏమో తెలిదు
నేనైతే అసలు మర్చిపోయినా నాకు మొ న్నటి దాకా క్లియర్ అయినట్టే అనిపిస్తాన్ మొన్న మళ్ళీ సడన్ గా గుర్తుకొచ్చింది
ఈ సార్ అన్ని అయితే మంచినే అటెంట్ చేసిన అని చెప్పింది
దేవుని దయవల్ల ఎల్లలన్ని
ఒక సెకండ్ సేమ్ కెమిస్ట్రీకే కొంచెం భయపడింది
నాకు తెలిసి ఫస్ట్ ఇయర్ అయితే అన్ని క్లియర్ ఫస్ట్ సెమ్ సెకండ్ సెమ్ ఒక్కటి థాడ్ సెమ్ థర్డ్ సెమ్ అన్ని క్లియ్యర్ థర్డ్ ఫోర్త్ క్లియ్యర్ థడ్ లొ మేబీ ఒక్కటుందన్కుంటా ఫిఫ్త్ క్లియ్యర్ నా గ్గూడా క్లారిటీ దెల్వద్
హా
ఇప్పుడు మన ఈ ఎంట్రెన్స్ ఎగ్జామ్ జూలై ఫస్ట్ వీక్ లొ ఉంటదంట
ఔన
ఒక్వేల అట్లుంటె
మ
మన ఇంకొ ఫ్రెండ్ బడ్డే ఉన్నది యెళ్ళడమైతుదొ లేదొ
ఏమొ ఇక
చూద్దాంలె ఒక్వేల యెళ్ళడం గాకపోతే ముందన్నెళ్ళాలె కన్ తర్వాతన్నెళ్ళాలె
తర్వాతెళ్తేనె బెటర్ ముందు అంటే
ఔనెగ్జామ్స్ టెన్షనైతుందది
హా
కానీ తర్వాతెళ్తే ఆల్రెడిప్పుడు తనక్ పెళ్లైపొయ్ంది గద వాళ్ళెట్ల రిసీవ్ జేస్కుంట్రొ
ఔనదికూడుంది ముందెళ్తే గుడా సేమ్ ప్రాబ్లమే ఉంటది గద
ఔను అందు వాళ్ళింటి దగ్గరుంటె ఏం గాదెప్పుడన్నెళ్తుండే
హా
చూడాలిప్పుడు ఈ ఎగ్జామ్సైతె ఐపోతె ఒక టెన్షనైపోతది కాని ఎప్పుడెప్పుడా అని భయం గుడైతుంది
హా
ఆ ఎగ్జామ్సైపొతే ఇంకొక టెన్షన్ స్టార్టైతది కౌన్స్లింగ్ది కౌన్సిలింగ్దైపొతే కౌన్స్లింగ్ రిజల్ట్ద్ స్టెన్షనొస్తది
సాన్ ప్రత్తి విషము టెన్షనైతు
నిజంగ ఇంక బైటికెళ్ళాలంటే దాన్కి పెద్ద భయమైతుంది
ఆ అది అన్నిట్ కంటె పెద్ద భయమది అసలు
నిజంగ
అక్కడెవరట్లుంటరో తెలీద్
అ భయమైతె పోతనొ లేదొ డిగ్రీ ఎగ్జామ్సైపొయ్నమ్ ఇప్పుడ్ స్టార్టైంది అయ భయం
ఔను
దిరుగుతున్నయ్ మా ఇంట్లొ
చూడాలి జనాతురొ
ఓ అదె అయ్యేదెట్ల అయ్తది కాన్ న భయమైతె పోతలేదు
హా
హీం రాసి పెటల్ అవనతుందిట్లా కానీ ఇదొక కొత్త స్టెప్ కాబట్టి ఎట్ల అయితుందో ఏమోన్న కంగారు అయితే మస్త ఉన్నది
మళ్ళీ ఫస్ట్ టైమ్ వేస్తున్నాం ఇది
ఆ చిన్న సిటీ కూడా కాదు
ఆ
పెద్ద పెద్ద సిటీ
మనం వెళ్ళడం వెళ్లడం పెద్దదే చదిస్తున్నాం
అవునూ ఒక్కళ హాస్టల్ ఉంటున అదతే ఫుల్ భయం ఇంకా ఇప్పుడు మీరు చెప్పినాక కొంచెం రిలీఫ్ అనిపిస్తుందో ఒక్కదాని ఉంటాం అంటే కానీ ఇంకా సపరేట్ అంటే ఒక్కొక్కరం ఫేస్ చేయాలంటే మనకు దుల్ల తిరిపోతది
చాలా కష్టం అందుకే మాక్సిమం ఒక్కటే దాంట్లో పె
మాకు కూడా అదే ఉన్నది అ ఏమవుతుందో బట్ మక్సిమమ్ ట్రై చేద్దాం ఒక్కటేకాడ ఉండడానికి చూద్దాం బెస్ట్ ఆప్షన్ చూస్ చేసుకుని ఎందుకంటే కెరియర్ కూడా ఇంపార్టెంట్ మనం ఇప్పుడు ఉంటాం త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ కలిసి ఉంటాం అది బెస్ట్ టైం కానీ ఆ తర్వాత కూడా ఆలోచించాలి మనం ఎందుకంటే అది కెరియర్ ఎట్లాంటదో అని బయట జాబ్స్ అసలు దొకు రకట్లే
హా అన్ని చూసి బెస్ట్ కాలేజ్ లోని అందరం వెళ్ళడానికి ట్రై చేద్దాం
ఓకే అండి సరే బాయ్
బయ్